ఆ చెప్పు
ఉమ్ ఏం లేద్ నువ్వే జెప్పాలి?
నువ్వే మాట్లాడ్ద్నావ్ గదా నువ్వే చెప్పు
అదే ఇంకా ఐపేంది టెన్ థర్టీ, టెన్ ఫార్టీ ఫైవ్ వరకు తిన్నాము ఆ తర్వాత ఇంకా లెవెన్ ఓ క్లాక్కిి ఇంకా పైకి వచ్చ లెవెన్ఓ లెవెన్ టెన్ అయితది పైకి వచ్చారు నాకి ఈ మధ్య ఏమైతుందంటే మేము మాకు అక్కడ ఫోన్ తీసుకు కెళ్లడం అలవాటు ఉండదు కదా
అలవాట్లేదా
మేము అక్కడికి ఫోన్ తీసుకెళ్లం, ఫోన్ తీసుకెళ్ళి ఫోన్ చూసామంటే ఫోన్ తీసేసుకుంటది వార్డెన్
ఓ మై గార్డ్
ఉమ్
మేము ఎక్కడ తీసుకెళ్తాం ఒకవేళ ఎవర్ లేక్పోతే ఫోన్ చూసుకుంటానే తిం టం
ఆహా మాకు అక్కడ ఫోన్ అలవాట్లే వడం వల్ల మేము ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోతున్నాం రోజు
ఆ
ఏమైతుంది మేము తిని వెంటనే రోజు వాకింగ్ చేస్తున్నాం పైకి వచ్చేసరికి నైన్ థర్ ట్టి అట్లా అయితుంది రోజు ఒక్కొక్కసారి తినడానికి లేట్గా వెళ్తుంటే
హలో వాయిస్ కట్ అవుతుంది హలో హలో హలో ఆ ఇప్పుడు వే వాయిస్ కట్ అవుతుంద్
ఆ అది ఏమైందంటే ఫోన్ టచ్ అయ్యి వైఫై పోయింది
ఓకే ఓకే
ఆ అయితే ఏం చెప్తున్నా?
పెకోచ్చేవరకు నైన్ థర్టీ అవుతుందని చెప్తున్నావ్
ఆ పైకి వచ్చేసరికి నిన్న టెన్ టెన్ అయితుంది లేదా నైన్ థర్టీ అవుతుంది అప్పడికి మా ఇంట్లో వాళ్ళు వంద సార్లు ఫోన్ చేసేత్నారు అట్లనే అయితుంది రోజు
వనర్క్ ఒకసారి చేస్తారా?
వన్ అవర్ అంటే ఇంక మా అమ్మ ఇంకా అలా చేత్తనే ఉంటది
హ
ఊ మీకిప్పుడు మరేంటి మీకు ఈరోజు పన్నీర్ పెడతారా?
ఏమో కిందకెళ్తో తెలుస్తాదె పెడతారో పెట్రో మా వంటోళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ ఉండే ముస్లామనే ఏస్తుంది వంటలు
అవునా
ఊ వాళ్లని ఎల్ల గొట్టింది మల్ మళ్ళీ ఏవర్ని పెడతో ఈన్నతోన ఐతదో అందరు వచ్చినాక తెలియదు
ఉహు
ఊ
ఉ మాకు కూడా అనిపిస్తుంది తెలుసా అందరు వచ్చాక ఫుడ్ ఫాస్ట్ మాకు ఇప్పుడు టిఫిన్ వెళ్ళాం అనుకో గంటసేపు ఆగాలి అక్కడే
అవును
ఆళ్ళు నిదానంగా నిదానంగా చేస్తున్నారు కట్ల పొయ్యి మీద
ఊ
అంటే మధ్యాహ్నంకి నైట్ కి ఆ బల్క్ లో వండుతారు కాబట్టి అది తెలియట్లేదు పొద్దున్నా అలా నించోలి మనం ఇప్పుడు దోసలు దోసలకు వెళ్ళాం అనుకో లైను
ఊ
అల అలా దోసలేసేసి
వేడి వేడిగా పెనం మీద అదే స్టవ్ మీద ఏసి
స్టవ్ మీద వేసి ఇస్తారు ఓకే కానీ టైం పడుతుంది
అదేలే ఊ
ఊ అలాగే అతుంది ఇంకా అందరు అంటే ఇక్కడ ఒక హాస్టల్ ఏ అనుకో పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇక్కడ రెండు హాస్టల్ కి ప్లస్ మేమ్ మేము ఎప్పుడు ఎయిట్ థర్టీకి నైన్ కి వెళ్తాము దాని ముందు టైం కి ఏంటి ఆ అంటే ఇక్కడ అక్కడ మా హాస్టల్ కున్న ఇంకొక హాస్టల్ ఉందన్నానా ఆ హాస్ట్ లో మాక్సిమం నైన్టీ పర్సెంట్ మెంబర్స్ జాబర్ జాబ్ చేసేవాళ్ళు
టైమ్ ఇబ్బదయితుంది మార్నింగ్
ఆ వాళ్ళు ఆహా ముందు వండుతారు కదా ముందొండిందంతా వాళ్ళు వాళ్ళు వాళ్ళకిం వాళ్ళకే ఇంకా వాళ్ తింటారు ఇంకా సో మేము వెళ్లే సరికి మాకుండదు ఇంకా మళ్ళీ ఆమె చేసిద్ది వాళ్ళకైనా నాకు అర్ధమే కావట్లేదు అసలు వాళ్ళు ఎప్పుడు లేసి చేసేస్తారు ఎందుకంటే బా బాక్సెస్ కూడా ఒండాలి వాళ్ళు వాళ్ళు బాక్స్ లు ఒండాలి టిఫిన్ లు ఒండాలి
ఇప్పుడు టిఫిన్స్ అంటే చట్నీలు నైటే చేసి పెట్ కుంటారు ఈ దోశలంటే అప్పడిదప్పుడే వేసిస్తారు ఇంకేమున్నాయి చపాతీలు కూడా పిండి పెట్టేస్తారు మేం చపాతి మార్నింగ్ బడెత్
చోకే ఆ మాకు థర్స్డే చపత్ టిఫిన్స్ ఓకే నే కానీ మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్
లంచ్ చేయ్యాలి కరెక్టే లేట్ అవుతది ఇంకా వాళ్ళు మార్నింగ్ నింగే లేస్తర్
అవును పొద్దున్నే లేస్తారు ముందు లంచు చేస్తరునుకుంట లంచేసాక టిఫిన్ జేస్తారు
ఆ అంతే చెట్నీనైటే జేసి పెట్ట్కుంటారు దోశ లాంటివి అంటే అప్పుడప్పుడే జెయ్యాలి ఫస్ట్ లంచ్ చేసి పెట్టెస్తారు పక్కకి
మ్ మాకు మేం వారానికి మూడు సార్లు చపాతీల్ అంటే పొద్దున్న థర్స్ డే ఒకసారి
హో
ఇంకా చూస్డే ఫ్రైడే నైటు
అమ్మొ నైటు బెట్టరు కావాలన్నా గుడా బెట్టరు
అవునా మాకు ఆ హాస్టల్లో కూడా అంతే ట్యూస్డే థర్స్డే నైటు చపాతి
అవునా
సండే ఒక రోజు పొద్దున
ఇక్కడ మార్నింగ్ వెగ్నస్డే ఒకసారి బెడతారు అంతే
నాహా మాకు ఉత్తపం చదుతుందే మాకు ఫ్రైడే పూట దోశ
ఆమ్
సాటర్డే ఊతప్పం దోషకి దోసప్ పిండే ఊతప్పానుక్కుడా ఏసేత్తన్నారు
అవును కొంచం గట్టిగా జేస్తారు తిక్కుగ జేస్తారు
ఆ తిక్కుక్కుడ జేయట్లేదు దోస్ కే దోస్లెల జేసేత్తన్నారో అలాగేఏసేత్తున్నారు ఫస్టు ఫస్ట్ వీక్ అయితే బాగ్జేసిందే దోశలేసి దానిపై నా ఉల్లిపాయలు క్యారెట్టు ఏసింది ఫుల్లుగా మంచిగా ఉంది
ఊ
ఈ ఈ మొన్న మొన్నటికి ఏమైంది మొన్నొట్టి దోశలే ఏస్ ఊ మేము ఫస్టువీకొచ్చామా మేమ్ ఫస్టు వీకొచ్చామా నేను ఫస్టువీక్లో త్రీడేసు వరస్గా దోస్లే తిన్నా ఎలా అంటే ఫస్టు చొప్తానున్ ఫస్టం జండ్రల్గా ఫ్రైడే దోశ ఉ సాటర్డే ఉతప్పాన్ క్కూడ దోస్పిండే జస్టు క్యారెట్ క్యారెట్ ఉల్లిపాయ ఏసిందంతే
తే క్యారెట్సు ఆనియన్సేస్తారు అంతే అవునా ఊ
సండే సండే ఏమైంది మేము ఆ రోజు కొంచెం లేట్ టెన్ థర్టీకి లేసాం అసల్ అహ లేదు లేదు అసల్కె టెన్ వర కు బ్రేక్ఫాస్టు కానీ మేమారోజ్ టెన్ ట్వంటీకి లే సి టెన్ థర్టీ ఓ టెన్ ఫార్టీ కల్లా ఎళ్ళాం తిండానికి ఉంటే తిందామని
ఆ
ఐతే ఏమైంది అప్పటికామ్ దోసలేస్తుంది
ఊ
అంటే పులిహోర జేసిందంట పులిహోరా మాకు సండే సండే పొద్దున
ఆ
అయితే పులిహోర అయిపేయిందని అందరికి దోసలేసింది పాపం లెవెన్ లెవెన్ టెన్ వరకు వచ్చారు వాళ్ళ అందరికి కూడా దోసలేసింది ఆమె
ఉహుమ్
ఏం అనట్లేదు ఇప్పుటికైతే మరి
నైస్ ఓపిక ఉందా ఆ ఎక్కువనే ఉంది
ఆ
మా యచ్చి మా హాస్టల్ దగ్గర చిన్న పిల్లలు భలే ఆడుకుంటున్నారు క్రికెట్ అసల
అటు ఇల్లులు ఉన్నాయా బాగానే
ఆ ఇల్లులు ఉన్నయ్ ఇక్కడ ఎన్ని హాస్టల్స్ తెల్సా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఏరియాలో ఫైవ్ హాస్టల్సే మిగతావన్నీ ఇల్లులే ఆ ఇల్లులే
ఉమ్
ప్లస్ బ్యాచలర్స్ ఉంటున్నారు బ్యాచలర్స్
అవునా
ఆ మా పక్క వీధిలో సక్ గం సకం బాయ్స్ హాస్టల్స్
రూమ్స్ ఆ హాస్టల్స్ ఆ
హాస్టల్స్ హాస్టల్స్
ఉమ్ రూమ్స్ కూడా అక్కడ ఎక్కువనే ఉంటాయి దండిగా
ఆహ్ ఐదు రూమ్స్ రూమ్స్ అదే బ్యాచలర్స్ రూమ్స్ కి తీసుకున్నారు
ఉమ్ గర్ల్స్ కే గర్ల్స్ కూడా ఉన్నారా అట్లా
గర్ల్స్ కి అట్లా లేరు
ఉహుమ్
చూస్తుందంటే ఓన్లీ బాయ్స్ ఏ గర్ల్స్ ఎవరు లేరు ఇంకా ఫ్యామిలీసే గర్ల్స్ అందరు హాస్టల్లోనే ఉంటున్నారు ఉమ్
అంతే
ఉమ్ అల్లాకి అయినా హాస్టల్స్ వచ్చినాయి ఉమ్ అంతే
అవును
బాయ్స్ అంటే వాళ్ళకి కొంచం ఆ సెకండ్ మిడ్
ఏంటో మరి మా ఫ్లోర్ లో కొందరు ఏమంటారు పాల్ ప్యాకెట్లు తెచ్చుకు
ఎందుకు?
ఏమో నాగేం తెలుసు
కేటిలు ఉంటే టీ చేసుకోవడానికా మీకు టీ వేడ్
టీ టీ పెడుతారు పొద్దున్న సాయంత్రం
పొద్దున కూడనా
ఆ పొద్దున్న పెడుతున్నారు కానీ ఎవరు తాగట్లేదు అయితే మరి పొద్దున్న పెట్టట్లేదెమో సాయంత్రం పెడ మేము వచ్చిన స్టార్టింగ్ లో పొద్దున్న కూడా పెట్ పెట్టింది మేము తాగం ఒకొసా ఒకసారి నాకు అంటే చాలా పంచదార వేస్తుందని నేను తాగలేదు ఇంకా
అవునా నాకు పట్టట్లేదు ఆ గ్యాస్ ఇష్యూ వచ్చినప్పటి నుండి టీ ఏం మానేసిళ్ళు మొత్తం
వీళ్ళు అసలు వీళ్ళు గ్యాస్ మీద వండట్లేదు ఒక్క అంతా మంద
అవునా ఇంకా పట్
అంతా సెటప్ చేసేసుకున్నారు ఇంకా ఇంకా కట్టెలు పోయ అసలు గ్యాస్ స్టవే లేదు వీళ్ళ దగ్గర
అవునా నైస్
మొత్తం అన్ని కట్ల కట్ల ఆ కట్టలు పోయే వాళ్ళ అదే మేము అంటున్నా ఆమె అసలు పడుకుంటుందో లేదో ఇరవై నాలుగు గ దాంట్లాలో వంట అందుకే టిఫిన్ అంత లేట్ అయితుంది నాకు
ఆ కట్టెలు చేయబట్టే అది కట్టెలు పోయి చేయబట్టే లేట్ అవుతుంది గ్యాస్ తుంటే అంతలేట్ అవ్వదేమో
అదే చెప్తున్నాను కదా అందుకే అన్న లేట్ అయితుందని ఆ సరే సరే బాయ్
బాయ్